హలో అర్షితానండి
హలో
హలో
కొంచెం గట్టిగా మాట్లాడతారా కే హేమంత్
ఆ ఆ ఓకే అర్షిత చెప్పండి అర్షిత
మనం కాన్వర్సేషన్ని స్టార్ట్ చేద్దామా
ఆ చేద్దామండి
ఓకే మనము
మ్ హు
మనం ఇప్పుడు వాతావరణం గురించి మాట్లాడుకుందాం
ఆ సరే అండి
రూ ఈ రోజు మీకు కు వాతావరణం ఎలా అనిపిస్తుంది.
ఈ రోజు కొంచెం ఎండగా ఉం ఉందండి. మేము ఈ ఎండలో కాలేజీ పోవాలంటే చానా ఇబ్బందిగా ఉందండి.
అవును
ఉహ్
వాతావరణాలలో అంటే కాలాలు ఉంటాయి కదా. ఎండాకాలం, శీతాకాలం, వర్ష శ కాలం ఇట్లా వీటిల్లో మీకు ఏ కాలం అంటే ఇష్టం.
మాకు చలికాలం అంటే ఇష్టం అండి.
దేనికండి చలికాలం.
చెలికాలం బాగా పనుకొచ్చండి. రఘుగాపుకొనీ
ఓకే
ఉహ్
గుడ్ ఉహ్మ్ చలికాలంలో మీకు ఎక్కడికైనా బయట ప్రదేశాల్లో తిరగడం అంటే ఇష్టమా.
ఉహ్ లేదండి బయట అంటె చెలి కాబట్టి గా అనిపియదు కా కాకపోత్ అయితే చిలకాలంలో టిల్ బా తాగచ్చండి. టీ, కాఫీలు
మీ చలికాలాన్ని వర్ణించ్ గలుగుతారా
ఆహ్
ఉహ్మ్
మీరు వర్ణించండి.
చలికాలం ఇష్టం. అని చెప్పింది మీరా నేనా
అదే మీకు ఏదైనా ఒక కాలం ఇష్టం ఉంటంది. దాని గురించి చెప్పండి.
వదులేండి. మీరు చలికాలంలో ఏం ఎక్కువగా తినలని అనుకుంటారు.
చల్కాాలంలోన్నా. బాగా వేడు వేడిగా. మా మార్నింగ్ టిఫిన్ తిన్ తావండి టిఫీన్స్
టిఫిన్ సా ఉహ్మ్
నైట్ కూడా బాగా తింటావండి. చలికి
ఉహ్ హు
ఉహ్
ఓకే నేను పెట్టినదాన్ని మీరు ఉమే శారా
హలో
హమ్
చెప్పండి హలో
ఉదయం వాతావరణం ఎలా అనిపించింది నువ్వు ఉదయం బయటికి వెళ్ళావా
ఇంకా లేదండి ఇంకా పను పనుకొనే ఉన్నా
రే
ఆ
నేను మీకు ఒకటి పెట్టాను అది చూస్తున్నారా
నదండి చూస్తానున్నాండి ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉంది మరియు ఆహ్లాదంగా ఉంది ఉదయం ఆకాశంలో కొంచెం మబ్బులు కూడా కనిపించాయి
నీకు ఉదయం వాతావరణం ఎలా అనిపించింది నువ్వు ఉదయం బయటికి వెళ్ళావా
ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది మరియు ఆహ్లాదంగా ఉంది ఉదయం ఆకాశంలో కొంచెం మబ్బులు కూడా కనిపించాయి
నువ్వు సాధారణంగా ఉదయం వాకింగ్ వెళ్తావా లేదా ఇంట్లోనే ఉంటావా
నేను ఉదయం కొద్ది సేపు బయట ఇంటికి వెళ్ళి వెళ్ళాను గాలి చాలా తీయగా ఉంది ది
ఓకే గాలి చాలా తీయగా ఉంది గాలి చాలా తీయగా ఎలా ఉంటుందండి
అంటే మంచి ఒక స్వచ్ఛంగా ప్రశాంతంగా గాలి వీయడం వల్ల మేము దాన్ని మీకు తియగా అని వర్ణించామండి
ఓకే అండి అయితే నువ్వు వాకింగ్ వెళ్ళావా లేదా ఇంట్లోనే ఉంటావా అండి ఉదయం
వాకింగ్ వెళ్తానండి
అమ్ అక్కడ చెప్పండి అది చూసి కొంచెం
అమ్
చెప్పండి నువ్వు సాధారణంగా ఉదయం ఉమ్ వాకింగ్ కు వెళ్తావా లేదా లేదా ఇంట్లోనే ఉంటావా
వాతావరణం బాగుంటే నేను పార్క్ కు వెళ్ళి నడు స్తాను అక్కడ చాలా మంది వ్యాయామం చేస్తూ కనిపిస్తారు ఉదయం గాలి ఆరోగ్యానికి కూడా మంచిదని అనిపిస్తుంది నాకు
ఎందుకండి చదువుతున్నారు
ఆ
నీకు ఏ ఋతువు ఎక్కువగా నచ్చుతుంది చెప్పు వేసవికాలమా శీతాకాలమా వర్షాకాలమా
అవి ఋతువులు కాదండి ఋతువులు వేరు కాల ఇది వేరు అండి
ఆ సరే ఋతువులు చెప్పండి శశిరేఖ ఋతువు
శషీరఋతు అండి
హిమ హేమంత ఋతూ
ఆ హేమంత రుతువు వసంత రుతువు గ్రీష్ మ ఋతువు వర్ష ఋ తువు షరత్ ఋతువు షడ్ రుచుగా ఋత్రృ చూ అండి మీరేగండి చిన్నప్పుడు చదువు కోలేద ఇది
చిన్నప్పుడు
కోలేదండి ఋ తువులు
ఋతువులు వచ్చండి మర్చిపోయాను తెలుగులో అ నాకు షడ్రుచులు తెలు
ఆమ్ ఇప్పుడు ఇది ఏ కాలం అండి
ఇది వేసవి కాలం
వేసవ కాలంలో కూడా ఋతువులు ఉంటాయండి
అవునా అయితే గ్రీష్మ రుతువు
గ్రీష్మ ఋతువు అంటే ఊ ఆకులు కొ రాలిపోయి అన్ని పచ్చగా వచ్చేదండి
శిశిర శిశిర ఋతువు
ఊ
ఊ
ఇవిది వసంత ఋతువండి
అదే అండి నేను చెప్తున్నది ఇది వసంత ఋతువు అని వినిపించట్లేదు మీకు
టే వసంతం అంటే కొత్తగా ఊ ఆకులన్ని రాలిపోయి కొత్తగా చిగురిస్తాండ కదండి
ఎన్నిసార్లు చెప్తారండి గ్రీష్ మఋతువుకి కూడా అదే చెప్పారు
అ
గ్రీష్మ ఋతువు కూడా అదే చెప్పారు కదండి
అది శిశిర్ గ్రీష్మ ఋతువంటే ఇంకా స్టార్టింగ్ అండి ఇంకా రాలిపోయేది వసంత ఋతువు అంటే రాలిపోయి కొత్తగా ఆ చిగు పూయి పూసేదండి
హేమంత ఋతువు అం
హ చలికాలం అండి
చలిక చలికాలం ఓ మీకు ఆ కాలమే నాండి ఇష్
ఆ అవునండి
షడ్రు రుచులా అంటే ఎన్ని అండి
ఏడు రుచులండి
త్పు ఆరు రుచులే అండి
చెప్పంటడి
తీ తీ కారం ఉప్పు చేదు వగురు పులుపు
తెలుసు ఇంకా చెప్పండి అండి ఇన్ కోకటి
ఆరే అండి
అంతేనా అండి
చెప్పేశాను కదండి ఆరు ఆ
వొగురు
ఒగురు కూడా చెప్పానండి
అవునా
ఉ
మ్యావ్ ఎమ్ అండి ఓకే అండి ఆరే
చెప్పండి మీకు ఇప్పు మీరు చెప్పండి
ఆ
హు ఏ రుచిలో మీరు చెప్పండి హు ఉప్పు కారం పులుపు
తీపి కరం పులు పో ఆ
ఒ ఒ చెప్పండి
చేదు
హ్మ్
మ్మ్ వగరు
మ్మ్
ఆ ఇంగేమండి చెప్పడి నండి నాకు గుర్తుకు రావడం ల్య
పులుపు అండి
ఆ ఫుల్ పంచ్ చెప్పిన అండి
తీపి అండి మీరు చెప్పింది
ఆ సరేనండి తీపి కారము పులుపు ఉప్పు ఉప్పు కూడా టెస్ట్ ఏనండి
అవును
ఆ అయితే ధనియాల పొడి కారం ఇది మసా చికెన్ మసాలా పో దీవి కూడా ఒ టేస్ట్ ఏ కదండి
అవన్నీట్లో కూడా ఉప్పు కారం ఉంటాయి కదా కాబట్టి మెయిన్ ఉప్పు కారం అవి
ఓకే
గ్రీష్మ రూతువు
హు మ్
శశిరేకరుతువు
శిశిరేక కదండీ శిశిర ఋతువు మాకు ఈరు తువులన్నీ మా స్కూళ్ళో గోడ మీద రాసినప్పుడు మేము బాగా చూసుకుంటే చదువుకునే వాళ్ళమండి
సరే అండి శశిర ఋతువు అంటే
అంత ఐడియా లేదండి నాకు ఋతువు అంటే ఓన్లీ జ్యేష్లు ఆ పేర్లు తెలుసు దాని గురించి వివరాలు తెలియదండి
సరేలేండి బాయ్
హు బాయ్ అండి